ఉమ్
ఉమ్ మీ ఊర్లో ఏం అంటాకాలు తెత్తదు
మా మా ఊర్లో అన్నీ రకాలు చేస్తారు కాకపోతే ఈ ఈ ఇక్కడ ఎక్కడదు పెద్ద అ చికెన్ ఆట్లు పులట్లూ ఎక్కువ చేస్తారు మా ఊళ్ళో
మా ఊల్లో అయితే పచ్చళ్ళు బాగా పచ్చ ఆవకాయ పచ్చడి
అవు ఇ హా మా ఊళ్ళో కూడా మామిడికాయ్ సీజన్ బడ్డి టమాోటో పచీ ఒడియాలు అప్పడాలు అవన్నీ చేస్తారు నీకు
మాకు అయిజబాపు ఇగ అన్ని బాగుంటది నువ్వు ఎప్పుడన్న వంట చేసావా
ఉమ్ చెయ్యునెను వ వంట చేస్తాను కానీ ఆ క కాకపోతే పచ్చళ్ళు అలాంటి అలాంటివి చేయను
ఉమ్ నేను చికెన్ చికెన్ డప్ ఉమ్ అన్ని ఒకసారి చేశాను
ఉమ్
చికెన్ పైట్ కూడా చేస్తాను బాగున్నాయి అన్నాడు తిడ్ని
మీరేం వంటలకి వంటలకే ఫేమస్ నేను మేం వంట చేయలేం ఏదో ఏదో ఒక ఎలాంటి సింపుల్ సింపుల్ది చేస్తాం
ఉమ్ చేసాను ఈ అన్ని
ఆ హే ఏ నేను కూడా నాన్వేజ్ నాన్వెజ్ చెస్ బా బాగా తిండా అదే అ అవ్ ఓఫ్లై జిగోనసంత నాకు నాకు వెజ్ లా అయితే వంక కాయి ఫం వంకాయి లో చేతలు కద ఉమ్ గుత్తంకాయ అది ఫేమస్ బాగుండది ఇంగ ఫ్యాలస్
కొత్తాదు బంగాళదుంప వేపుడు టమాట పప్పు
హ ఎలా ఎల్ ఇంగ నా కూడా నా కూడా పప్పు సంభల్ది టమాటాలు ఏస్తన్నం టం బాగుంటుంది పుల్ల పుల్లగా ఉం నేను ఏవేర్లతోని మరుత తింటాను
నీకు చెప్పుతన్నఇపు
అ
తడు ఏమన్నా చేతవ ఏమేం చేతవ్
నేనైతే హ నేను చికె ఏ చికెన్ కూడా ఒకసారి వండాను బానే బానే ఉంది అని చెప్పారు మరి ఏమైంది ఎగ్ ఎగ్ ఫ్రై చే సాను బాగానే ఉందని చెప్పారు మరి ఏ మాములుగా వెజ్ లో తుది వెజ్ డేట్ ఎంత బాగులేదు అంటే అప్పుడుప్పుడు అప్పుడప్పుడు తెలిదది
ఆ ఎంగాదు తెల్తది దాని చి ఇంకేంచేతనవ్ బంగారు పప్ బయటేతను
అ
ఇంకా పప్పు చారు పెట్టలేదు
తినను
ఎట్ల గటె ట్ల ను వెలా చేతవ్ చికెన్
అనే హాని నేను చికెన్ అంటే నార్మల్ గా ఒక హా నార్మ ల్ గా ఏసి చేతను ఫైరి ఫైడేకు అలా అలా కాదు గిది హల్గిరి కొద్దిగా మా మా నాన్న కొద్దిగా గ్రేవి గ్రేవి టైపులాగునా ఉంటనే ఇష్టం మా నాన్న కి అలాగే చేస్తాను ఎప్పుడు చేసినా కూడా హింగా న్వేంటి బయట ఏది దొమ్తదో ఫె ట్ల అప్పుడుప్పుడు
నేను ఎక్కువగా పైట్ చికెన్ పై తింటాను కేక్ ఎక్కువగా చెత్త నేను కేక్
ఆహా గే స్లో బ కుక్క ఆ కుక్కళ్ళు రా
ఆ కుక్కల్లో ఉన్నాయి
ఉహు నే అవునా మా మా అక్క ఒకసారి ఫ్రై చేసింది కాని అంత అందం బాగా అయితే రాలేదు
హు
నీ నీ నేను సుదు సై చెప్తున్నప్పుడు కాని ఒక్కరు కూడా ట్రై చేయలేదు
నేను యూట్యూబ్ లో చూతాను లావవా కేక్ హు ఉందిక్క అని కేక్ ఐ నో మా బావ వచ్చిండు
అవు ఏ ఏ ఏది లేదు జాలో
బొంబాయి లావ్వ
ఓకే
పాలు
ఓకే
ఎ నలా టెన్
ఉహు హు హు
తోదాను పింక్ పౌడర్ మీ కలుపుకోవాలి బాగా
హు
కలుపుకున్న తర్వాత కుక్కర్ లో ట్యాన్ పెట్టి ట్యాన్ మీద గిన్ని పెట్టలి
ఆహా ఓకే
తవాత ఇగ పెకు మెక్కాలి పిన్ ఉంటది కదా అది గిన్నెలో పోటసి దిల్ తికి మూతపేట తామే గంట టైం పట్టింది
వ వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ లో కుక్కు వద్దు
ఇ
ఈ ఈ ఈ గాలి నువ్వు చెప్పినట్ ట్రై చేస్తా
ఆహా
ఇంకే ఇంకే మేమువళ్ళు
చెప్ప
ఇంకే మేము వంటలు చేస్తారు
మా ఒకా పోయిడు నువ్వ ఎపు అన్న తిన్నావా
ఆది నేను గురి గురి గుడికి గుడికి ఏలినప్పు ప మహమరికాయ హు హు అదే పులి తిన్నాను ప నర్మల్గా ఉహు నార్మల్గా ఇంట్లో చేసుకుందే సలేదు
అవునా ఇంతో నిమ్మ కాయా తింతటఅప్పుడు నో చేతడు
ఆవు కాని మామడికాయా గాదు ఓవర్ చేతికి ఇయడు
ఆహా మీకు ఎకు ఎం మ్
గా ఒక ఆ నాకు ని నిమ్మకాయ వస్తకద అదిష్టమీ మళ్ళీ చి ఛీ
ఉమ్
కన్నమ్మయి
ఆ చెప్పు
మా ఇంట్లో ఎప్పుడు నిమ్మకాయ తోని చేస్తారు
అవున
పండగ రోజు
ఆ చెందు పణ కాకపోతే కొంత మంది కొంత మంది ఏం చేస్తారంటే ఎక్కువ ఎక్కువ ఫల్లా హారు
అవునవును పుల్లాగా ఉంటేనే నాకు ఇతం
ఉమ్
నీకు
నాకు పుల్లగా అంటే ఎక్కువ పుల్లగా గా కాదు లైట్ గా ఉండ నాకు
ఆ
ఉ
ఆ
పులుపు తింటాను అందుకని ఎక్కువ ఉమ్ మీకు కూడా నేను కూడా తింట నేను కూడా తింట
ఆ
చికన్ బిర్యాను తింటాను చికెన్ తింటాను
పానిపురి
ఉమ్ పానిపురి తింటాను ఆ చికెన్ చికెన్ లోకి జీ చికెన్ ఉంటది కదా అది అది ఆ అదే తెల్యదు ఇప్పుడుకి వచ్చ అద అక్కడు తెలియదు
తన్నాను కానీ బయట బాగుంటది లోపది ఎప్ప పచ్చి పచ్చిగా ఉంటది
ఓహో టీవీలో అన్ని చెద్దా కదా చూడడానికి బాగుండది అనంది అనంది ఒక్క సరే తినాలి అనుకూన
అవును
ఉమ్
అంతగా నాకైతే నచ్చర్లేదు
ఉమ్